హలో
ఆ
హలో, హాయ్ అండి.
హాయ్ అండి.
ఏం చేస్తున్నరు? బాగున్నరా?
బాగున్న, మీరు బాగున్నరా?
మీ పేరు? ఏం చేస్ స్తుంటారండి మీరు?
నేనా? ఇ హౌస్ వైఫే నండి.
నవునా నేన్ స్సడీ అయిపెయిందండి ప్రెజెంట్ జాబ్స్ గురించి చూసుకుంటున్నాను.
అవునా అండి.
ఊ
ఇవాళ మీరు ఇంట్లో ఏమేం చేశారు? ఏమేం పనులు చేశారు?
ఈ రోజు నేను ఏం చేసానండి, ఏం లేదు మార్నింగ్ లేస్ సా, లేచినప్ప నుంచి ఇంటి పనులు చేసుకున్నాను అయిపోయింది. కాసేపు ఫోన్ చూసాను అయిపోయింది. కొంచెం ఫెస్టివల్ కదా ఇల్లు కొంచెం సర్దిదుంటే సర్దుకున్నానండి అయిపోయింది. నీళ్ కొంచెం సద్దుకున్నాను. కుకింగ్ అయిపెయింది. చిన్న పిల్లల్తో కాసేపు ఆడుకున్నాను, కొద్దిసేపు మరి రిటివ్స్ తో ఫోన్స్ కాల్స్ మాట్లాడానండి.
నేను గుడా ఇంత ముందు మా వాళ్ చెల్లెలతోను మాట్లాడానండి. నేంకూడా ఇంటి పన్ చేసుకున్నాను, ఇవాళ నేను కూరగాయలింక కడిగేదివుంది. కడుగుతున్నాను. ఇవా మా పండగ కదా ఫెస్టివల్ రమ్జాన్ కదా, సో దాన తరే తయారు చేస్సున్నాము.
చేసుకుంటున్నారా అండి ఫాస్టింగ్స్ ఉంటున్నారా మరి
ఆ ఉంటున్నామండి మీరుంటున్నారా.
ఫాస్టింగ్ స
లేదండి కొన్ని నా కు మిస్ అయ్ పెయ్ నయ్, ఆరోగ్యం బాలేదుంది. అందువల్ల నేను ఫాస్టింగ్ వదిలేశాను.
అవునా అండి ఇప్పుడు ఎలా ఉంది.
ఆ ఇప్పుడు పర్లేదండి.
ఎక్కడ చేసుకుంన్ ంటున్నారు మరి మీ పండగ సిటీలోన, విలేజా
లేదండి నేను సిటీలోనే ఉంటాం, మా హస్బెంన్ తోనే మేము సిటీలోనే ఉంటాం అండి. హు
మరి ఇక్ ఇడ్నె అండి లోకలె
లోకలేనా ఓకేనండి. ఉ
తే ఏం స్టడీ ఏసారు మీరు
నేను ఎంబీఏ పూర్తి చేశానండి.
చేసావా జాబ్ ఏమైనా చేస్సున్నారా అండి.
లేదండి నేనే ఏం చేయట్లేదు, హుమ్ ఇవాళ మీ ఏ కర్రీ వండారండి.
ఉమ్ దొంగర పచ్చడి దెండకాయ ఫై చేస్తామండి
ఉహు, ఎలా చేస్సారండి అది గుంగుర పచ్చడి ఎలా చేస్తారు.
అదిఐతే మా మమ్మీ గారు చేసార్. దోగోంగుర పచ్చన్ నాక్ లేలీదు.
ఉహుమ్ నేనైతే బిర్యానీ చేస్తా స్తున్నానండి వాళ్ళ నేను వెజిటేబుల్ బిర్యానీ
చికెన్ బిర్యానీ
ఒక టూ త్రీ ఆలు తీసుకొని ఆలు కట్ చేసుకోవాలి కొన్ని టమాటాలు కట్ చేసుకోవాలి దాంతో పాటు గరం మసాలా స్ట్రేయెట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా అది కూడా తీసుకో కోవాలి మనం ఒక అరగంట ముందు ఉమ్ బియ్యం నానబెట్టుకోవాలి ఆ తర్వాత దాన్ని అన్ని ఫ్రెష్ గా కరిగేసి కూరగాయలు ఫ్రెష్గా కడిగేసి దాన్ని కట్ చేసుకొని తర్వాత మనం ఉల్లిపాయలు వేసి దాన్ని ఫ్రై చేస్తే ఆ తర్వాత ఉమ్ ఉమ్ అల్లం వెల్లులి పేస్ట్ వేసి దానికి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తర్వాత కూరగాయలు వేసి గరం మసాలాల కూరగాయలు వేసి అది మంచిగా అయినాక మనం ఎంత బియ్యం అయితే తీసుకున్నామో ఆ ఆ లెవెల్ వరకు కా వాటర్ వేసుకొని తర్వాత అది వాటర్ మల్సిన్న ఆ ఉమ్ వాటర్ బాయిల్ అయిన
ఓకే అలా అండి మీరు ఇంక ఏమేమి చేస్త సరంటే కలు
నేను అన్ని చేస్తానండి బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఇలా చాలా ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో యూట్యూబ్ లో చూసుకుంటూ
థాయింకాడు
ఆ లేదు మామ్ మా అమ్మగారు
అవునా స్వీట్స్ కుడా చేస్తారా అండి ఉమ్ ఓకే
ఉమ్ గులాబజాన్ గు డా చెస్థాను మీరేం చేస్తారండి మీరు ఏమైనా స్వీట్స్లా వండుతారా
ఫ్రూట్ కస్టర్డ్ చేస్తామండి
ఉమ్ ఉ
షీర్ ఖుర్మా చేస్తాం గులాబ్ జాముూన్ వేస్తాం ఇంకొంచెం వెరైటీస్ ఉంటాయి క దా అది చేస్తానండి
పిల్లలంటూ పిల్లలతో ఆడుకునిన్నారు కదా మీ మీ పిల్లలేనా
అ వాళ్ళ పిల్లని
వాళ్ళతోవాళ ఏమేం మాట్లాలాడారు
యితే నార్మల్ గా చిన్న చిన్న ఆటలు ఉంటాయి కదండి లైక్ ఏ బీ సి డి లు నేర్పించడం రైమ్స్ నేర్పించడం పచ్చే బాల తోడించడం ఇలా కొంచం బయట బ ఇంటి పని ఉందా అండి ఎత్తి ప మా మమ్మీ చేస్తారు
హ్మ్
ఇంకా అంట్లుతోమడం ఇల్లు క్లీన్ చేయడం మాబ్ చేయడం
ఊహూ
బట్టలు ఉతకడం ఇలాంటివ అలా కాకుండ ఎవడియాల్ లు అవి వేస్తారండి పప్పులు అవి ఎండ బెట్టడం వడియాలు వేయడం
ఊహూ
ఇవన్నీ చేశామండి
అవునా అండి మీరు అమ్మగారికి చాలా మంచి సహాయం చేస్
ఆడపిల్లలంటే నేర్చుకోవాలి కదా అండి పని వాళ్ళు అందుకనేసి అని నేర్పిస్తుంటారు.
అవునండి చేయాలి చేయాలి మీ ఇంట్లో ఎంత మంది ఉంటారండి నలుగురు హ్మ్
హ్మ్ ఇంకా ఏంటి అండి చాలా అండి వాతావరణం మీరు ఇప్పుడు మారుతుంది కదా చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారుతుంది కాబట్టి కొంచెం కొంచెం ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఉడకబోతలు హ్మ్ స్టార్ట్ అయితుందండి కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇంకొక్క పొద్దు నడుస్తున్నాయి కాబట్టి కొంచెం సమ్మర్ అనిపిస్తుంది ఇక మనకి
అదేనండి ఒక్కో పొద్దురు ఒక్కక్కొరికి కొంచెం వాటర్ మ్ ఇర్ దూప కూడా అయితంది చాలా మందికి ఎండలకి తట్టుకోలేక నీరసం కూడా అయితున్నారు చాలా మంది
అవుతుంది మీరు మీరు మీకెలా ఉంది సమ్మర్ మరి
ఎక్ టెంపరేచర్ ఎక్కువ ఉందండి ఇక్కడ హ్మ్ ఎండలు బానే వస్తున్నా ఇక్కడ
సిటీ లైఫా విలేజ్ లైఫా ఎలా ఎక్కువ ఇష్టపడతరు
ఇష్టపడతానండి అటు సిటీ లైఫ్ బావుంటాది ఇటె ఆ విలేజ్ లైఫ్ కూడా బావుంటాది రొండు బావుంటాయి విలేజ్ విలేజే సిటీ సిటీ నే కదా రొండు సమానమే దేన్ని తీయ్యలేము దేన్ని ఉంచలేము అవునండి అలవాటు అయిపోయిందిగ సిటీకి వచ్చి కూడా వెల్
ఓకే ఇంక ఏంటి ఇంకా ఏమేం చేస్తుంటారు జాబ్ చేస్తున్నారా ఇంకేమైనా
లేదండి నేను ప్రస్తుతానికి ఏమి ఉద్యోగం చేస్తలేను ప్రస్తుతానికైతే నేను హౌస్ వైఫ్ గానే ఉన్నానండి.
చేస్తారా అండి ఫ్యూచర్ లో
ఫ్యూచర్ లో ఇప్పుడైతే నేను ఒక వన్ ఇయర్ వరక ఏం చేయనండి తర్వాత చూస్తాను
మీకేమేమి ఉంటాయి మీకు హాబీస్ ఏమేమింటాయి ప్లాన్స్ చేస్తుంటున్నారా మరి
చేస్తున్నానండి ప్రస్తుతానినికి అయితే నేను ఖాళీగానే ఉన్నాను ప్లాన్ అయితే చేయాలి గవర్నమెంట్ జాబ్స్ అయితే పడితే ఒకవేళ ప్లానింగ్ చేద్దామని ఉన్నానండి ప్రస్తుతానికి అయితే ఏం పోస్ట్లు పడట్లేవు కదాండి ఏదైనా పోస్ట్లు పడితే ఆలోచిస్తానండి అప్పటి వరకు అయితే ఇప్పుడు వరకయితే ఏం ఆలోచన లేదు ప్రిపేర్ అవ్వడానికి ముందు ఫ్యూచర్ లో చెప్పలేం ఇంకా ఏమే అప్పుడు దాన్ని బట్టి మేము ఏదైనా ప్లానింగ్ చేసేది ఉందా లేదా అప్పుడు తెలుస్తాయండి
అవునా అండి ఇంకే ఏంటి దీని మీద హాలిడేస్ ఎంజాయ్ చేస్తారా మరి ప్రైవేట్ గేదన్న చే చేద్దామనేసి అనుకుంటున్నా అండి డి
మ్మ్ హ్మ్
ఇప్పుడు మొన్నటి వరకు కంప్యూటర్ క కోచ్ చింగ్ తీసుకున్నా పిజి తీసి తీసుకున్నా అందులో టాలీ కూడా నేర్చుకున్నా అండి
అవునా అండి
చూకున్న తర్వాత ఇప్పుడు ఏమైందంటే ప్లేస్మెంట్స్ చూపిస్తా అన్నారు ఇప్పుడు ఆ నా ఓ రంజాన్ కద దానేసిగ ఈ వన్ మంత్ నాకు లీవ్ తీసుకున్నా అండి నేను
అవునా అండి
లీవ్ తీసుకున్నా తర్వాత మనం మళ్ళీ జాబ్స్ చూసుకోవాలండి ఇ జాబ్స్ చూసేసుకొని ఇండిపెండెంట్ గా ఉండాలిగ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వద్దన్నట్టుగ కొంచముంది నాకు
ఉండాలి లేండి ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడాలి ఈ రోజులలో ఒకరి మీద ఆధారపడకూడదు ద మనకి ఇప్పుడు అలా
మనం ఇండిపెండెంట్గా ఉండాలన్నట్టుగా చూసుకుంటున్నా
అదయితే ఉండాలి ఇండిపెండెంట్ గా ఉండాలి మన సంపదన మనకు ఉండాలి మనం ఒకరి మీద ఆధారపడకుండా మనమే ఇంకో
మ్మ్ అదే అండి అలా అనేసి మనం ఒకరికి చెయి మనం ఒకరికి హెల్ప్ చేయాలి కాని మ మనం ఒకరి దగ్గర చేయి చాచద్దు కదా అందుకని
అలానే ఉండాలండి ఆడపిల్ల అన్నాక బ
హ్మ్ అ చమయ సింగ్ వెతుక్కుంటున్నా ఏదో ఒకటి జాబ్స్ క్యడీ బేస్డ్ అ ఏ మ్మ్ ఇంకా ఏంటిదంటె హాలిడే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మరి సమ్మర్ కి
లేదండి ప్రస్తుతం అయితే పంండగ ఉంది కదా ఈ పంండగ అయిపోయానాక ఆ తర్వాతి ఆలోచన ఉంది ప్రస్తుతం పండగ ఎక్కడ చేయయాలో అని ఇంకా మేము డిసైడ్ కావలేదు ఊర్లోనా సిటీలోన అది డిసైడ్ అయినాక పండడుగ అయిపోయినాక ఏమైనా ఇంకా ఆలోచన లుంటే అప్పుడు చూసుకోవాలండి
మోస్ విలేజ్ క వెళ్ళాలనేే ట్రై చేస్తూ ఉంటారు మేబి కదా
ఆ అవును అండి ఈసారి ఏమో చెప్పలేము ఇంకా ఇంట్లో మేం ఏం డిసైడ్ కాలేదండి మా పెద్దవాళ్ళు ఇంకా ఏం నిర్ణయించుకోలేదు చేద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నాక ఆ తర్వాత పనులు స్టార్ట్ చేయ్యాలండి పండుగ వారి పనులు
చేసుకోవాలని ఇష్టపడతారండి మీ మమ్మీ వాళ్ళ ఇంట్లోనా అత్తియ వాళ్ళ ఇంట్లోనా
నేను నా పెళ్ళన కంచి మాత గారి ఇంట్లోనే పండి
ఇక్కడ బాగానిపిస్తు మరి ఇట ఆట
రెండిట్లో బానే ఉందండి అ
కొంచం ఏంటింటే అక్కడ ఇడ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫ్రీడమ్ ఉంటుంది ఆహ అదేనండి సరే అండి కాల్వ్ చేసినందుకు మీ టైం అకు ఇచ్చిందిందుకు చాలా థ్యాంక్స్ అండి
మీరు కూడా టైమ్ ఇచ్చినండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు
ఆ